హలో ఇనబడుతుందా ఆ
ఏమై మొత్తం బిజీ బిజీ గుంటానవ్
అదేం లేదు
అమ్మారు కూడా బిజీ నేనాయంది
ఏం బిజీ లేదు ఇక ఇంట్లోనే
ఉ ఇటు వెళ్తాను మర ఇట్ వెళ్తాను నన్న గా
ఏ ఏటలా అబ్బా
ఏమన్నా వంట వార్పుల కార్యక్రమం ఉందా ఎంది
అదేం లేదు వంట అయింది ఆ ఇగా ఇప్పుడే పెట్టినా
ఆహా ఎండ మంచిగానే వెళ్తాందిగా వేడి
ఉ ఇప్పుడేట్టి కాయలు కూడా పెట్టి ఈ బోలు అన్ని ఉ ఆ తిన్న అన్నమే అండినా పొద్దున వంకకూర వండిన అయిపోయింది వంకాయ కూర వండిన
ఆహా వంకాయ ఆంటీనావా చె చెట్లయా కొనుగాచ్చినవా తింటే రమ ఇంట్లా వంకాయా
తింటారు
ఆ మా ఇంట్లో వంకాయలు తగినారు అబ్బాయివరికి పడది
అసలైంది కూరగాయలలో రాజా ఎవరంటే వంకాయనే
కాయా అవును ఎన్ని రకాలు ఉంటాయి కాగాని ఆ అంటే వంకాయ తింటే ఒ గుత్తి వంకాయ మాత్రం అంతే ఇగా
ఈగ వేర ఏం దినవు
ఇక వేరే వంకాయ ఏ రకాంగా ఏ వేసిన కూడా తిననే నీన్నా తిన మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా తినరు ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ తినరు ఇక పేరుగు పోసి ఆ మా అమ్మ కూడా బాళ ఇష్టం వంకాయ అబ్బబ్బా
ఆ
ఘోరంగా తింటదిబ్బా వంకాయ అనుమూలు వంకాయ ఆలుగడ్డ వంకాయ ఫ్రై గుత్తి వంకాయ ఏ ఎన్ని రాకాల వంకాయ పచ్చడి ఇ బెంగాలీ వకాయ కూడా మస్తు ఉంటది దొడ్ ఉంది కదా వంకాయ అ రౌండ్ గా కట్ చేసి పప్ పంచగా పెట్టుకని అది ఒక్కటి తింటా నేను మంచిగా అనిపిస్తుంది పల్లిచడి పప్పు వేసి అది వేసుకొని తినాలి బంగాయ వంకాయ ఫ్రై మంచిగా ఉంటుది
అవును
బాగా రకాలు ఉంటాయి వంకాయలలా ఆ ఈ వీళ్ళు తినారు మా పెద్ద పాప తినాది ఆ
హు
ముల్ల వంకాయ కూడా అవును అవును మా అక్కోలు ఇంటికాడ ఉంటుది చెట్టు గ్రీన్ కలర్లు ఇంత పెద్దగా ఉంటది అబ్బా ఒక్క కాయ పావుకిల్ ఉంటుది అది ఒక్కటాం మళ్ళీ ఎంతసేపు ఐదే నిమిషాలలో ఉడుకు ఉంటది మంచి తొందరగా ఉడుకుతది మళ్ళీ పెద్ద ఒక్కటి పావుకెళ్ళ ఉంటది ఒక్కటి అందుతాది వాళ్ళ ఇద్దరికి మంచిగా అయితది మా చిన్నక్కోళ్ళ ఇంటికాడ ఉంటాయి అవి అడి పోయినప్పుడు ఇట్లా తెంపి అట్లా అండుతే ఆ టేస్ట్ ఎంత బాగుంటది అంటే ఏ అబ్
ఉహ్
ఏవైనా కూరగాయలు ఫ్రెష్ వి చెట్టు మీది కెళ్ళి దెంప పండు వాటి వేరే ఉంటాయి లేవల్
అవును అది వేరే ఉంటది
కాదా మంచి కొత్తిమీర మెంత ఇక మొత్తం ఉంటేాల ఇంటికాడ వీట్లో తీసుకుపోయి అట్లా వంకాకూరలు వేసి వేడి వేడ అన్నాం లేదు ఇం అంటే చికెన్ మటన్ గూడా పనికిరాదు ఉ ఉంటావా మరి మేము దేవుని మొక్కుదామ అనుకుంటు ఉంటన్నం ఉంటాన్నవా యేటన్న పోతన్నవా అస్తవా ఇ ఈసారన్నా ఎగ్ గోడతవా
ఎడ ముగక్తాు
సిర్ పూర్ భీమాన్నా భీమాన్నా టెంపుల్ లేద సీపుడు తెలుసా
ఆ తెలుసు కానీ ఎప్పుడు రాలేను
ఆహా అదే నేను కూడా చూస్తా ఎండాకాలం కదా మరి అక్కడ ఎట్లుందో క్లైమేట్ అని ఒక్కసారి జూడాలని అనుకుంటున్న
ఉ
అప్పుడు వర్షాకాలంల అంటే ఫుల్లు చెట్లుంటాయి నీడ ఉంటది మంచిగా ఉంటుండే
ఇప్పుడు చెట్లుంటే నేడు ఉంటది
అంతేగాని ఎండాకాలం గదా అన్ని బొంగు చెట్లు ఉంటాయి అక్కడ అవి ఎండాకాలం అంత ఎండిపోవా అబ్బా
అవును ఒకసారి వెళ్ళి చూసి యి
అదే అదే అనుకుంటన్నా మాయనకది దిరతలేదు ఒకసారి వెళ్ళి చూసి
అ
ఏమో
నన్ను మొక్కు ఇంకా తీర్చుకోలే మొక్కింక తీర్చుకోలే
ఒకటే ఉన్నది ఇది ఒక్కటే ఉన్నది ఇగ ఆ అదే ఉఊస్తస్తాన్న మళ్ళ వర్షాలు స్ అతే మళ కుదుర తీగా
ఆ అవును
అక్కడ మళ్ళ రెండు మూడు నెలల దాకా గుదరదు ఆ ఏ మొక్కాల ఆ ఏంది ఎట్లా అని ఒకసారి వెళ్ళి చూసి అక్కడ ఎట్లుందో పెద్ద బడుారుసా నకుస ఉంట సరే గదా ఆడ అసలు టెట్లుంటాయి ఆ పెద్ద పండక్కాడ వండుకోని తినొచ్చు గదా అభోజనాలు పెట్టుకోవచ్చు గదా అనుకుంటన్నా ఆడ చెట్లు లేకున్నా కూడా దేవుడేము ఉన్నడబ్బా ఇప్పుడు భీమన టెంపుల్ స్లు కాడ ఒకవేళ మనకు వండుకునే ఫెసిలిటీ
ఆ
ఇటు వచ్చివ చ ఎట్లుంటాయి పెద్ద పిక్నిక్ స్పాట్ కదాది మా ఎప్పుడో ఎడవ తరగతి న తీసుకయళు పెద్ద బాండ చెప్తా ఎప్పుడు చేస్తానునేది రా ఈసార అన్న అప్పుడే రాలేదు
చెకువ ఒక సోమవారం శనివారం అయితే కుది సోమవారం శనివారం అయతే కుదరదబ్బా
లేదబ్బా బుధవారమే మొక్కత బుధవారం మంటున్న అందుకే మూడ్ తారీకు అంటే తిన మూడు తారీకు అనుకుంటానా ఎందుకు ఉండవా
ఏ ఉంటా ఉంటా ఉంటా ఉంటా అబ్బా
అదే అంటన్నా ఈసారన్నారా అప్పుడు రాలేదంటన్న అందుకే
ఏ వస్తా గాదే నేను అదే అనుకుంటానా అప్పుడే అంత మిస్ మంచిగా అనిపియ్యలేదు వస్తా ఇప్పుడు ఎట్లయినా
అదే కంపల్సరీగా రా చెప్తా నేను ముందే చెప్తా ఏ విషయమైనా వెళ్లిండా అన్నయ్య పనికి
ఆ వెళ్ళిండు
అ బొల్లు తోముతాన సప్పుడు వత్తాంది మరి ఫ్రీగున్నా అన్నావ్ కూలర్ వేసుకొని టీవీ అతుకుతావా ఇగా ఇగా కూలర్ వేసుకొని టీవీ చూసుకుంటా ఉంటావా అంటానా
చూసుకు
ఏ అబ్బా ఇంకా గూడా కూలర్ బందేలేదు ఎంత వేడే ఊడు తానవా మా అక్కది అది కుట్టావా కుట్టకపోతే అది కుట్టకు ఇగ అట్లనే క్లాత్ ఉండని అట్లనే
అదే అందుకే ఉంచిన అట్లనే
ఆ అదే అంటంది ఏం కుడతావ్ అది ఆమె గూడా మరిసిపోయింది అది అదొక బ్లౌజ్ అయ్యో అది చేనేత బ్లౌజ్ అబ్బా అట్లనే ఉం
చేన్ అవునా కాటనా ఎంతకు తీసుకున్నావబ్బా ఎంతకు తీసు కున్నావ్
అది నాది కాదబ్బా అప్పుడు ఒక ఆమె కుట్టమని ఇచ్చింది నాకు కుట్టమని ఇచ్చింది గానీ రాలేదు ఆమె అదిగ నా దగ్గర అట్లనే ఉండిపోయింది డబ్బులు ఆమె ఆమె రెండు కుట్టిచ్చిన బ్లౌజులు రెండు కుట్టియమ్మ ఇవి సెట్ అయి ఇంకా రెండు కుట్టిచ్చుకుంటా అని అన్నది రెండు గుట్టిచ్చిన డబ్బులు ఇయ్యలేదు రాలేదు ఇగ ఆ డబ్బుల మట్టుకు నేను ఆ బ్లౌజ్ ఉంచుకున్నా అట్లా
ఆహా ఇగ ఆమె కూడా పోనీయి అని వదిలేసిందేమో ఇగ
ఇగా ఆమె వదిలేసింది ఎట్లా బ్లౌజ్ పీజలు ఉన్నాయని నేను మూడు వందలో నాలుగు వందలో లాస్ అయినా అది ఎంత ఉందో తెలవదని ఇగ నేను అవి ఏం చేసు కుంటా అబ్బా నాకు చీరలే బ్లౌజులే నాయే
అవును కానీ దాని లోపల లైనింగ్ ఉండాలే
లైనింగ్ ఉండాలే అవునవును కంపల్సరీగా
ఉండాల్సిందే ఉమ్ బబ ఏం ఎండ కొడత
ఇంకా ఏంటిది టిఫిన్లు అయినయా
టిఫిన్లు కా బాలేదు ఇంకా నేను పొద్దున్న వంట చేసిన బెండ బకాయ కూడా అండి నా పిల్లలు ఇప్పుడే లేచిల్లు స్నానా లేసిిల్లు ఇగ వాల్లకు బ్రెడ్ ఉంది గుడ్లు కొట్టి బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తే తింటారు ఇగ నేను రైస్ పెట్టుకని అన్న
ఆ
అవి తింటే అవి తిన్నట్టు కాదు కాదు ఇక వాళ్ళు ఇంత పొద్దున అన్నం తినరు
అవును
హా ఇగ వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ వేసిత్తే అల్లు తింటారు నేను ఇగ రైస్ పెట్టుకొని తిందా మని చుత్తున్న వేడికి ఎంత వంట రూమ్ లోకి పోకుండ అంత బెటర్ అనిపిత్తంది నాకు ఆ అందుకే పొద్దున్నే వన్ వండిన బెండకాయలు అన్నీ ఉండే అయితే అన్నీ క చేసి వండి పెట్టుంచిన మా పెద్ద ఆమె ఒక బెండ కూరంటే బాగా ఇష్టం ఆ అయ పొద్దున్న కొని ఇక కూలర్ వేసుకొని ఇక అంతే ఇక సేల్లు పట్టుకొని ఉండుడు అళ్లు టీవీ నేను సెల్లు మరి ఏం చే బ్బా బోరు ఏమన్నా చేసుకొని తిందాం మన్నా వేడి వేడి ఆ గ్యాస్ వంట రూమ్ లోకే పోబుద్ది అయితలేదు తెలుసా ఇగ మామిడి పల్లు ఇగ ఏమన్న తిన ఆ మామిడి పళ్ళు కోసుకొని తినుడు మధ్యలో ఒకసారి ఇగ అంత ఏం చేస్తావూ చెప్పు చల్ల చల్లగ ఏం చేసినా ఏవ ఏది వేసినా వంటతోనే ఉంటది గ్యాస్ తోనే ఉంటది కనెక్షన్ మనం ఏమన్నా చేసుకొని తిందామన్నా
ఫ్రూట్స్ సలాడ్ చెయ్ చెయ్యవు మంచిగా ఉంటాది కదా
ఆ అది కూడా గా అది కూడా ఫ్రూట్ సలాడ్ కూడా పొయ్యితోనే అవసరమే కదా
కానీ అది బాగాసేపు ఉండదబ్బా ఓన్లీ ఒక
ఆ అవునవును మా వోళ్ళు ఫ్రూట్స్ సలాడు అయితే ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కకు పారేసి అది అది తా గుతారు అది తాగుతారు ఫ్రూట్స్ అన్నీ పక్కకి పెట్టేస్తారు అది తాగుతారు నాకు బాగా ఇష్టం ఫ్రూట్ సలాడ్ అంటే మా నాన్న ఇంకా మ్యాంగో సీజన్ కదా మ్యాంగోస్ తోని మస్తు టేస్ట్ వస్తది అబ్బా ఫ్రూట్స్ సల్లాడు మ్యాంగోస్ తోని భలేె టేస్ట్ ఉంటది ఉం మ్యాంగోస్ లేదు నువ్వు ఇప్పుడు ఎండ ని చేస మ్యాంగోస్ వేసి వెయ్యి నాకు తర్వాత చెప్పు మ్యాంగోస్ తోని ఇంకా సూపర్ ఫ్లేవరు టేస్ట్ మంచిగా వస్తది సలాడ్ది ఇంకా దానికి ఫ్రూట్స్ సలాడ్ కి టేస్ట్ ఏందంటే బనానాతో ఎక్కువ వస్తది బనానా ఇవి మన ప్రోమోగ్రానిక్ గింజలు
ఉం
ఉం కానీ మంచిగ ఉంటాయి అవి ఉంటేనే కలర్ ఫుల్ గా కనపడతది తీయ తీయటి ఇగ ఈ గ్రేప్స్ అవి ఆయితే కొంచెం పుల్ల పుల్ల కనపడుతది
అవును బయట అమ్మే వాళ్ళు అయితే గ్రేప్స్ ఇస్తారబ్బా గ్రేప్స్ ఉం బయట అమ్మే వాళ్ళ అయితే గ్రేప్స్ ఏ ఇ స్తారు
గ్రే వాళ్ళు ఏమి వేస్తారంటే ఆ బనానా ఎక్కువ అవి తక్కువ రేట్ కదా బనాన ఎక్కువ వేస్తరు బాగా అవి తక్కువ రేట్ గద ఎక్కుఎస్ స్తారు మళ్ళీ ప్రోమోగ్రానేైడ్ గింజలు కొన్ని ఒక్కటే కనబడతది ఇప్పుడు ఈ బండ్ల మీద పెట్టి అమ్ముతారు కదా వాళ్ళు మళ్ళీ అలా కలరేత్తరో ఎర్రగ ఉంటది అది
కస్టర్డ్ పౌడర్ ఏతరబ్బా అదేత్తే ఆరెంజ్ కలర్ వస్తది
కస్టర్డ్ పౌడరే కాని ఆరేంజ్ ఎందుకుటందబ్బ ర్డ్ పౌడర్ ఎత్తే ఎల్లో ఉండదయె మరి ఆళ్ళే కస్టర్డ్ పౌడర్ ఎత్తరో కానీ ఆరెంజ్ కలర్ వత్తది వాళ్ సేమ్ పౌడర్ ఎత్తరు అదే ఫ్లేవర్ వేసుకుంటాం అది ఎల్లో కలర్ ఉంటంది వెనిలా ఫ్లేవరు లేదంటే స్ట్రాబెరీ ఫ్లేవర్ ఎసుకుంటే పింక్ కలర్ వస్తది మరి వాళ్ళు ఏమి ఎత్తరో కానీ ఆరెంజ్ కలర్ ఉంటది
అవును మళ్ళా నీసు వాసన ఒకసారి నేను కాగి నైటంత కొంద జాగాల మంచిగా ఉండేది
ఇగో అక్కడ తాగుతే లెమన్ జ్యూసే తాగాలి మంచిగా ఉంటది లస్సీ రివ్వు లస్సీ ఆ డాబ్బలలో పెట్టుకొని అమ్ముతారు చూసినవ ప్రిడ్జ్లు అక్కడ అవతలే లెమన్ జ్యూస్ తాగ లెమన్